హలో
లో
హలో వినిపిస్తుందండి మాకు మీకు వినిపిస్తుందా అండి
మాకు బాగా వినిపిస్తుందండి చల్లగాలి గూడా ఏస్తుంది కాసేపు బుక్కులు పక్కనెట్టి మా నాకడతమా
బానే ఉంది, సినిమా అందా చూసానా? సినిమా అంతట్లో ఒకటే పాట కనబడింది, త త తస్సదియ్య తప్ప ఇంకేం కనపడలే నాకు. అందులో మళ్ళీ సీరియల్ పాట్ ల్ లాగా రెండొచ్చినయ్ సీరియల్ పాటల్లాగా కొంచెం, అది పనులు చేసుకూనీయి ఏ శ్రీము ప్రతిదానికి దానికి కొంచెం ఉన్నట్టు.
ఉహు
దాని మీద ఇది పంతం చేసుకుని చేత్తారు కదా.
ఉమ్
అ అంతా
ఏంది సినిమా అంతా ఒక సాంగేనా? రెండు సాంగ్లు కూడా లేవా?
లేదు ఇది ఒక పాట, ఇది ఒక పాటే ఉంది. గట్టిగా కొడితే
యూట్యూబ్ లో గుడ బాబా ఇప్పుడు టీ వీలో యూట్యూబ్ పెట్టుకొని చూటబోయారా, ఊతా వచ్చేంతది ఏంటమ్మ సినిమా బాలే ఏ బానే ఉంది అంటన్నారు మరియా
తగ వచ్చేతంది, ఊక ఏది చూసిన వావడ చూసానంతే, ఒకసారి రివ్యూ చూద్దామని టైప్ చేసి చూసాను. ఆ ఇంకొంచం చూడమ్మా ఇంకా షార్ట్ వీడియోస్ అయ్యి ఇయ్యి అదేంటి ప్రెగ్నెంట్ అంటున్నారు మళ్ళీ.
ఉమ్
అదే టీ షర్ట్ ఏసుకోనుంది, దాని మీద బెళ్లి ఇలా కనపడుతుంది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లాగా కొంచెం ఆ అందువల్ల ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అది ప్రెగ్నెంట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఆ ప్రతినే ఇంకా తుమ్మునా దగ్గిన ఇంకేం చేసిననా ఇంకా రగ్ గ చె
ముందు యూట్యూబ్ ను ఏవో మోగిచ్చసారు, ఇప్పుడు యూట్యూబ్ ప్లేస్ లో ఇన్స్టా వచ్చిందమ్మా. తెగ ఏంటి ఎవరు కాదు. రీల్స్ చేసుకోడం పెట్టెయడం.
ఆఆ
నిజంగానే డబ్బులు వత్తాయి అంటవా ఇన్స్టాగ్రామ్ లో?
అంతే కదా
ఆ
సెలబ్రిటీ ఐతే వత్తయి
ఉమ్
ప్రమోషన్స్ చేయమని డబ్బులు ఇస్తరు కదా, ఏదో మా ప్రోడక్ట్ అమ్మి కట్టండి అని
అవును
ఇప్పుడు టీ వీలో యాడ్స్ లాగనమాట.
ఉమ్
నేను ఇది వాడక తెల్లగా వచ్చాను, అది వాడక తెల్లగా వచ్చాను. మీరు క్రిందున్న ప్రోడక్ట్లు ఇంక్ క్లిక్ చేయండి, లేదంటే నా బయోలకెళ్ళండి, అక్కడ కూడా ఉంటది.
ఏంటి ముందా స్ప్రేది అదేంటిది అమ్మా దో మాక్లే ఏదో అంటారే
ఏంతా
వైరల్ అయిపోయింద్ కదా అప్పుడు
ఆ హెయిర్ రిమూవల్ స్ప్రే ఒక టైమ్ లో కొనేయాలనిపించేసి దన్ అంతలా చెప్పేసారు ఒక్కొక్కళ్ళు ఆ జస్ట్గా ఇలా స్ప్రే చెత్తే వచ్చస్ కాదు ఇలా స్ స్పే చేత్తే చాలు ఇలా తడుతే టిష్యూ పేపర్తో వచ్చింది మొత్తం అంతా పిర్రు నీట్ గా
ఆ అదే
వాడాల్ల అన్పిచ్చింది అందులో చూసే కదా ఫాక్స్టైల్ బాడీ వాష్ మూడు వందల యాభై రూపాయలు ఎంతన్ పెట్టి కొన్నాన్ మద
ఊ
ఆ ఏం పని చేయ్లేదు కానీ ఫ్రాగ్రెన్స్ మాత్రం బా వచ్చేది స్మెల్ మాత్రం బాగుండేద్లే
మా అన్నయ్య దగ్గర ఉంటాయ్ ఏమో ఆయన్నీ నేనైతే ఏమీ మేడి చూత్తేనే ఎన్న మా అన్నయ్ దగ్గర కనపడతయ్ నాకు కానీ వాడినట్టు కనబడుత దు హ్మ్ ఏంగాదు మళ్ళీ మినిమల్స్ట్ మినిమలిస్ట్ అని చెప్పి చూపిత్తారు కదా సీరం హెయిర్ సీరం
హెర్ సీరమ్ మినిమిలిస్ట్, సన్ స్క్రీన్
ఉమ్
ఉమ్ బాగనె ఉంది ఈ కాకి ఏంటి యాప్చెట్టు మీద వాలింది
ఇక్కడే తీగు దెగ్గర ఉండు వర్
మీ ఇంటి దగ్గర కాదు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర వాలింది అటు కనబడుస్తుంది మా ఇంటి దగ్గర కాకి ఎ అక్కడ యాప్ చెెెెట్ మీద ఉంది
ఇవాళ పొద్దున్నే నాకు ఏంటి కాక్సౌండ్లు వినిపించి లేసానమ్మా ఇవాళ
ఉమ్ కాకి లేస్ ందా నిన్ను ఏంటి కాక వెళ్ళి పిచ్చుకులతో దెబ్బలు ఆడుతుందా?
ఊహు ఇక్కడ అలాగే నేను అన్నం అన్నం పెడతానా ఏం మిషన్ మీద అన్నం పెడతాను అన్నమాట అప్పుడు పిచుకులు కాకులు వచ్చి తింటా ఉంటాయ్
ఊ హు అమ్మో వచ్చాడమ్మ పాతసామల్నోడా కరెక్ట్ టైంకి వచ్చాడు తెల్ల ముగ్గు ఏత్తాడంట
హ
పాత ఇన్ప సామాన్లు ఉంటే పడెయ్యండి నా మొఖాన అంట్నాడు
మా డాడీ అయితే ముందేనమ్మా ఇనుప సమాలుడు కనపడద చాలు ఏదో ఒకటే ఏసేద్దామంచి పత్తర్
మా అమ్మేమో బోటిల్
అక్కడ మా డాడి ముందు వెల్డింగ్ వెల్డింగ్ చేసేవాడు కదా అయి మొక్కలు మొక్కలు ఏంటి వెలిగ చేయడానినికి వచ్చిన కొన్ని కొన్ని మిగిలిపోతావుండి గలాగా అలువాటనమాట
బానే వుంది ఈడేంట ఇక్కడ నుంచి కదులుతలేనట్టున్నాడా
మటమా అక్కడే ఏమి ఏమన్నా ఉంటే ఏసేపు
చేయాలి ఫైటింగ్ సీన్స్ బావున్నాయ్ మూవీలో కోకో క్కల్ని కొడతాం చూడు ప్రేమతో అబ్బా అద ఒకసారి వచ్చా ఇంగ ఆ డైలాగ్ అమె మట్ కూ సినిమా అంతా వాడద్దేమో అనుకున్నానా
మొనేమో ట్వంటీ నైన్ సినిమా ఇప్పుడేమో మా ఇంటి బంగారం శ్యామ్ అని చెప్పి పెడుతున్నారు నా మైల్సా అంత అదే
అయ్యో బబొయ్ నా యూటుబంతా అదే డబ్బ చూడలాగా ఉచ్చేని బయటిడి ఇకా బ్బు చూడలే ఉచ్చేసాను బయటికి ఏ చూసినా ఇంకా పా సినిమాల నుంచి ఇంకా మొదలడుతున్నారమ్మా బాబా మళ్ళీ నా నాగ చైతన్య కాన్ని తీసుకొస్తారు మళ్ళీ ఆడ సినిమా ఇది కలిసి ఇదిది చూసినట్టు ఆడుతున్నారు ఇంకా
ఊ
నమ్ము లేకపోతే మర వాళ్ళ హస్బెండ్ ఓ మురిసిపోతున్నాడని ఓ తెగ అయచ్చతన్నాయ్ వీడియోస్ ఆ డ్యాన్స్ చేసినా ఏం చేసినా తెగ మురు పోతున్నాడు అయి బాబాయ్ ఆ కళ్ళల్లో అ కనిపించట్ల ఇది అది అంట
ఊ
చక్కగా బొల్ బొల్ కొట్లత్త
అదే ఏంటి శ్యామిని పెళ్లి చేసు కొక ముందు దాకా తెలుగు వచ్చాని చెప్పి ఎవరికీ తెలీదు అంట కదా
ఉ వాడు తెలుగోడనే తెలీదు తిరుపతి దగ్గర అంటాడట ఆడిది
ఆ అసలు ఇంకా తెలు కూడాని చెప్ప తెలియాలి అందరికి
ఊ ఏంటెంటిది ఫ్యామిలీ మ్యాన్ టూ తీసినడు ఇలే కదా
ఫ్యామిలీ మాన్ టు వా
కువ్వుడుకోతున్నాను ఆ ఆ సినిమా తీసాకేగా ఇద్దరికి గొడవలు నాగచేకిని సామ్ కి
ఊ
అవునండి
అదే మొన్న ఫొటోస్ పెట్టారు కదా స్టాటస్ పెట్టారు ఎక్కడికి వెళ్ళారా అని అంటే ఆ ఫంక్షన్ కి మమ్మల్ని కూడా పిలవలేదు అయినా సరే ఎ ళ్ళాం హైదరాబాద్ లో అన్ని చూసాం చార్మినార్ తిరిగాం అంటు నా అమ్మాయి
బానంది కా నీరేపోద్దున్న మరేపోద్దున్న అత్తవ నువ్వు
వస్తాను బుక్స్ అవ్వకపోయినా వస్తానే బోధవారం తీసుకెళ్తాను ఇంకా బుక్కులు
ఇప్పడు ఫన్నాళ వెళ్ళనే
ఏమో రేపుొస్తే నువ్ ఇస్తావా మరి బుక్స్ ఇస్తావా వచ్చి
ఉ అది కూడా వస్తుదిగా అది కూడా బుక్స్ ఇచ్చది కాలేజ్కి వచ్చి బుక్స్ ఇచ్చద్ది అందుకేగా మొన్న తత్తనం చె ే మొన్న వస్తానని చెప్పి ఇన్ని రోజులు బట్టే కదలేదు నేను ఇప్పుడు అడిగాను బాబా నే శుక్రవారమా గురువారమా
ఉ
గురువారం బట్వతి అక్కకి మెసేజ్ పెట్టి గురువారం వస్తాను గురువారం తెచ్చేస్తున్నానని చెప్పిను
హు
శుక్రవారం మాదిగలు సర్లేయను ఉర్లేయను మల్ళని శనివారమైంది ఈరోజు ఆదివారం వ చ్చింది రేప్ పొద్దున్న సోమవారం ఎన్ని రోజులు అమ్మా ఎన్ని రోజులు బట్టి ట్రావెలింగ్ లోనే ఉన్నామా అనిలా ఉంట
ఏం డైలాగ్ లేకుండా ఇప్పు ఎప్పుడు తెస్తాన్నా ఎప్పుడు తెస్తున్నావు అంట
ఉ అంటది నడిచి రావాలి కదక్క అందుకే ఇన్ డేస్ పెట్టినా హ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏన్ని రోజులు నడుపుతాం ఉంట మళ్ళీ
అ
అన్య చ్చ చదువుదామ అని మొత్తం పుస్తకాలయాన్ని అన్ని తీస్తేనేయి బాబోయ్ నిజంగా భూజబయ ఇంటి పై నాలా దుమ్ము పట్టేసింది
హ్మ్
మొత్తం
ఏది ఎససి అడి ఎ రాతవా అ మరి
అ ముందాడు నోటిఫేషన్ ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నాను సీరియస్గా మరి అనుకున్నాక రెండు రోజులైపోయినయ్
ఈ వాడు ఇంటి బుక్కులులేవనాలే ఈ కార్య ఎవడేమో ఇ పంపిస్తామంటాడులే
హాయో కాదు ఫ్రెష్గ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను ఫ్రష్ కావాలి కదా మండేలో ఎక్కువ మండే స్టార్ట్ చేస్తాము మన
అవును నేనున అతమాను మర్చిపోతున్నాను మామూలుగా మాట్లాడేస్తున్నాను ఏంటో
మండే స్టార్ట్ చేద్దాం అనుకున్నానా మండే స్టార్ట్ చేద్దాం అంటే మళ్ళీ ఇది పెట్టుకున్నాం కదా ఇంకా అవ్వదులే మండే వద్దనిపించింది మళ్ళీ మండే లేకపోతే మళ్ళీ నాకు ట్యూస్డేలు వెన్స్డేలు నచ్చవు మళ్ళీ మండే రావాలి ఉ ఆ అంటే ఏదో ఒటి అది ఏదో ఒటి వస్తయి వంకలు నాకు
ఉమ్
దాన్ని మా అమ్మమ్మ ఎవరిక పని కట్టుకొని కనకంబరాలు కోసుకున్నట్టుగా వెళ్ అండ ఎవరికంట
ఏమో మరి మా అమ్మాయి మా పి నన్నమై అయిడో ఎప్పుడో పంపించింది పూలు కట్టి మరీ పంపించి
కాదు అగో కనకబరాలు అట్టుకెళ్లి ఇత్తనంట షాప పడి పప్పులాడుతుదంట తెచ్చుకుంటాక వెళ్తు ఉంది
కారేపాకు కోసెతుందే
హ
హ్మ్ బానందా
ఏంటి ఇది మొన్న గ్యాస్ వో చ్చింద వెయ్యి అనుకుంటే వెయ్య నలభై అడుగుతున్నాడు
వెనికి దాని మీద ఉంటది రేటు బిల్లు మీద
బిల్ మీద ఏంటి మనకి మెసేజ్ పంపించినప్పుడు నైన్ సెవెంటీ టూ కదా ఇళ్ళు మళ్ళీ విడిగా యాభై దబ్బతారు కదా మన దగ్గర
అవును
ఎయిట్ ఎయిటీ టూ చూపించినా ఎంత చూపించినా రౌండ్ ఫిగర్ వెయ్యే తీసుకుంటారమ్మా
మారి అనక పయావా ఇదేంటిది బిల్లు ఎంతే ఉంది కదా ఎంత చెప్తున్నారు ఏంటని ఆఫీస్ కు ఫోన్ చే కాదా వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడిగితే కంప్లైంట్ చెయొచ్చు ఫోన్ చేసి
ఆ అయినా అడ్రస్ మాది వేరుగా ఉంది మళ్ళీ దానివల్ల ఏమన్నా తేడా అవుతుంది ఆ
అందుకే కదా పనాగిస్ం యాభై ఇచ్చిది మళ్ళీ ఎందుకు
మళ్ళీ ఏంటి కరెక్ట్ గా నా ఫోన్ లో నమ అంటే నీరుకయలు ఉంటే మాంటే పొద్దున్నెళ్ళటప్పుడు వందే కొట్టా అంటే కొట్టేసారు మా అమ్మ దగ్గర హండ్రెడ్ అంటే ఇంటి విడిగా హండ్రెడ్ ఇచ్చి ఫోన్ లో నైన్ హండ్రెడ్ కొడితే వాడు ఇంకా నలభై అడుగు తినాడు
ఉమ్
సరే లేము తర్వాత ఇస్తాను అని చెప్పి పంపించసాను ఇంకా
అన అంత వంద తీసుకుంటున్నాడున్నమాట పైన డబ్బులు
ఆ
ఇళ్ళకి బయటాలు ఇవే కొత్త తెలుసా సాలరీ కంటే ఇవాళ్ళు ఇవ ఎక్కువ లాగే తెరపో పో
మాడాడి హు ఏంటి నా